నమస్కారం అండి బాగున్నానండి మీరు బాగున్నారా అండి
వెళ్ళారా ఏమైనా ప్రాంతాలను చూడ్డానికి
ఆ అవునండి నేను లాస్ట్ ఇయర్ మేము మా ఫ్యామిలీ తోటి వెళ్ళామండి
ఎక్కడికి వెళ్ళరండి
మేము వా వాటర్ ఫాల్స్ కి వెళ్ళామండి
వెరీ నైస్ ఎండాకాలం పూట వాటర్ ఫాల్స్ చాలా అద్భుతమైన ప్రదేశం అండి అటు పైన ఎండ కింద నీళ్ళలో చల్లగా ఆడు కుంటు
ఆ మా ఇంటి పక్కన ఉన్న ఆ మా కాలనీ మెంబర్స్ అందరం మేము మా స్నేహితులు స్నేహితులు వల్ల అన్నయ్యలు ఉమ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా అందరం కలిసి వెళ్ళామండి ఆ నీళ్లలో వెళ్ళి ఆడుకున్నామండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి మేము
చాలా మంచిదండి చాలా మెమోరీ బుల్ ఉన్నట్టుంది మీ మీరు ఏ వాటర్ ఫాల్స్ కి వెళ్లారండి ఏ వాటర్ ఫాల్స్ కి వెళ్ళరండి మీరు
అ ఆ అది వాటర్ ఫాల్స్ గుతుకు వాజేడు వాటర్ ఫాల్స్ వాజేడు వాటర్ ఫాల్స్ అండి
వాజేడు వాటర్ ఫాల్స్ కెళ్లరేది చాలా ఫేమస్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్ వరంగల్ డిస్టిక్ కే అది
దగ్గరలో నసంపేట కూడా ఉంటది
ఆ అవునండి వాటర్ ఫాల్స్ వెళ్ళారు కదా అక్కడనే దగ్గర లక్నవరం అనే గ్రామం కూడా ఉన్నదండి మంచి లేక్ క్ మంచి బ్రిడ్జ్ కూడా ఉంటదండి పెద్ద బ్రిడ్జ్ వరంగల్ ఫేమస్ అది
అవునండి కానీ కానీ అ ఇటు వెళ్ళలేదంటే ఎందుకంటే వాజేడి వాటర్ ఫాల్స్ లోనే మాకు చాలా సమయం పట్టింది అక్కడనే మేము చాలా టైమ్ స్పెండ్ చేసాం
సరే సర ఎప్పుడైనా వెళ్తే సమయం దొరికితే మీరు పోవాలి డ్ లక్నవరం కూడా వెళ్ళిరండి
ఆ అంటే అది ఆ ఒక్క రోజు వాజేడి వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం తర్వాతనేమో మేము లక్నవరం కి వెళ్ళాం
లక్నవరం కూడా వెళ్ళారా
ఆ వెళ్ళమండి
మంచిదండి అయితే మీకు ట్రావెలింగ్ లో
అవునండి మళ్ళీ ఇంకొకటి నా టెన్త్ క్లాస్ లో పదో తరగతిలో ఒక టూర్ పెట్టారు స్కూల్ తరపుగా అ అందులో మేము మా ఫ్రెండ్స్ తో వెళ్ళామండి వా ఇది లక్నవరం ఆ ఇంకా మేడారం మేడారం పక్కన ఇంకొకటి
మేడారం గురించి తెలుసా అండి మీకేమైనా
లేదు అండి అంటే నార్మల్గా తెలుసు ఏమంటారు అక్కడ వన దేవతలు ఉంటారు వాళ్ళని సంవత్సరం సంవత్సరానికో లేకపోతే మూడు సంవత్సరాలకు పూజిస్తారు అది తెలుదు అంత మించి అంత మించి ఇంకేం తెలిదు సమ్మక్క సారక్క అని పిలుస్తారు ఆ దేవతలని
డారం జాతర అనేది రెండు సంవత్సరనికి ఒక్కసారి జరుగుతుందండి మన ఆసియా ఖండంలో
ఆసియా ఖండం లో దే అతి పెద్ద జాతర
ఆ ఆశయఖండంలోనే అతి పెద్ద జాతర నల దేశ నలమూల దేశాలు ాల నుండి ఈ జాతరకి చాలా కోట్లాది మంది వస్తారండి దనివన్న వచ్చి వాళ్ళ ఆ యొక్క ముకు చుకుంటారు కొంతమంది ఇక్కడ స్పెషల్ తెలుసా బంగారం అనే విషయం తెలుసా మీకు
ఆ తెలుసండి
బంగారం తన వంతు బంగారాన్ని జోకిస్తారు మొక్కుల మీద
ఆ తెలుసు అండి
బంగారం అంటే అసలైన బంగారం కాదండి బెల్లం బెల్లం ఏదైతే ఉంటుందో దాన్ని బంగారం అంటారండి ఇవాళ రేపు ఉన్న ఆకాశ శం అంటే బంగారం మన బంగారం రేటు కి అవకాశం ఉన్న బంగారం రేటు కి వాళ్ళ వంతు ఇవ్వాలంటే టే వాళ్ళ తాతల నాన్నల ఆస్తులన్నీ అమ్ముకోవాలండి ఆ
ట
బంగారం అంటే బెల్లం అండి ఆ బెల్లన్ని వాళ్ళు ఎంత మొక్కుకున్నారో ఆ బెల్లం అంతా బరువు బంగారం వేసి వే బంగారం వేసి అక్కడ వన దేవతలకు కొంచెం సమర్పించిన కా వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా తెలిసినా వాళ్ళకి అందరికి ఇస్తా ఉంటారండి
అవునా అండి
అది మేడారం స్పెషలైజేషన్ అండి
ప్రత్యేకత మేడారం ప్రత్యేకత
ప్రత్యేకంగా విట్లా
ఇంకా
ఇట్లా కొన్ని ప్రత్యేకమైన ప్ర ప్రదేశాలు ఉంటాయి ఇంకా మీరు ఎప్పుడైనా ఇట్లా కొండ ప్రాంతాలలో ప్రయాణించారా
కొండ ప్రాంతాలలో ఏ రోజు ప్రయాణించలేదండి నేను ఏ రోజు వెళ్ళలేదు కానీ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళానా అండి అది కూడా వాజేడు వాటర్ ఫాల్స్ ఫ్యామిలీ వాళ్ళతోటి వెళ్ళాను ఇంకొకటి నేను ట్రైన్ ప్రయాణం ఎప్పుడు చేసానంటే మా కాలేజ్ తరపుగా గు గుంటూరుకి తీసుకెళ్లారండి క్రీడోత్సవం కి
చా చా చా మీరు ఎప్పుడైనా కొండ ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు చ కొండ ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు మీరు అంటే వాళ్ళు వివిధ రకాలుగా ప్రయాణాలు చేస్తారండి కొండలలో ఎక్కాలంటే సైక్లింగ్ చేస్తారు నడుచుకుంటే వెళ్తారు ఫ్రెం తోటి కలిసి మొత్తం ఇలా వెళ్తారు కదండీ ఈ ఎండాకాలం పూట చాలా మంది ఫ్రెండ్స్ తని కలిసి వెకేషన్స్ వేసుకుంటారు
ఆ అవునండి మీకు బైక్ రైడింగ్ గిట్లా వచ్చా అండి
బైక్ రైడింగ్ వచ్చి గాని నా ముందు వచ్చిన వాళ్ళకి మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేనండి
అమ్మ మీరు సైకిల్ బ్యాచ్ అండి
ఆ మేము సైకిల్ బ్యాచిలమండి
మేము సైకిల్ నడుపుతామండి బండి నడుపుతాం గానీ మరి అంత స్పీడ్ మరి అంత ఫర్ఫెక్ట్ గా రాదండి కొంచెం ఏదో ఎవరైనా సపోర్ట్ గా ఉంటే నడుపుతాం అలా చేస్తాం కాని ఒక్కరం వెళ్ళాలంటే కొంచెం భయమైతుంది కాపోతే స్కూటీ మాత్రం నడుపుతాండి
మీరు బ్రేక్ యూజ్ చేస్తారా కాళ్ళు తోటి ఆపుతారా
మేమండి డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ అండి అక్కడ వచ్చే దాని ప్రకారం ఏస్తా కాలేనా కింద పెడతాం లేకుంటే బ్రేక్ అయినా ఏస్తా మండి కర్మగాలి ఎవడైనా ముందు వచ్చిండు అంటే వాడి పని నేను చెప్పలే అ నేను ఏం చెప్పలేనండి ఇగ సరదాగా ఉంటది బయ నేను ఫ్యామిలీస్ తోనేటైనా వెళ్ళాలంటే మేము చాలా వరకు బైక్ మీద యూస్చేస్తామండి కాపోతే స్కూటీ మాత్రం ఇండివిజువల్ గా నడుపుతా అండి స్కూటీ నడుపుత ప్త
అవునా అండి బైక్ మీద ఎట్టైట్ అటెట్వైపే వెళ్ళారండి బైక్
బైక్ మీద నేను చాలా లాంగ్ ట్రావెల్స్ కు చేయలేదు యండి ఒక యాభై అరవై కిలోమీటర్ వరకు దూరం అంతా లేపోయా అండి
అవునా అండి బైక్ ఎవరికి వెళ్తారండి మీరుకు ఎంనకాల కూర్చున్నప్పుడు
మా నాన్నగారు మా మా అక్క మా అక్క గారూ మా నాన్నగారు నేపోయి మా
మీ అక్క క మీ అక్క గారికి డ్రైవింగ్ ఒచ్చా అండి
చాలా బాగా ఒచ్చండి చాలా పర్ఫెక్ట్ నడుతుందిండి ట్రిపుల్ డ్రైవ్ కూడా నడు పతుదడి
మీ చెల్ల
ఈ తనకు రాంగ్ రూట్లు అసలే తెలియదండి
అవునా అండి
హ చాలా బాగాతుంది మీరు వాటర్ ఫాల్స్ వెళ్లారన్నారు కదా ఇట్లా చాలా మంది సైకిలింగ్ అడవులలో ఇట్లా వెళ్తారున్నారు కదా మీరు చూసారా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎళ్ళడం
మా ఫ్రెండ్స్ చాలా మంది వరకు వెళ్లారండి అలా కానీ ఆ ఎక్కువ శాతం నేను మూవీస్లలో చూసా ఇట్ల వెళ్లడం ఎంజాయ్ చేయడం ఇలాగా కానీ నా ఫ్రెండ్స్ లలో అయితే
ట్రెజర్ హెండ్స్ గేమ్స్ ఉంటాయి గదా సమెతల ద్వారా జాతీయల ద్వారా ఒకటి కనుక్కకొని అద వాటిని పొడుపు కథలు విపి ఆ ఇంకొక చిట్టిని అందుకో అట్లా లాస్ట్ పాయింట్ని వేసుకు లాక్ పాయింట్ ఏదైతే ఉంటందో అది అనుకుంటారా అలా ఆడడం అంటే నాకు చాలా ఇష్టం అలా ప్లేసెస్ కేలే అలా దోలాడాలి వాటిని ఇంట్రెస్ట్ అది ఎప్పుడైనా ఒకసారి ఫ్యూచర్ లో నేను కంపల్సరీ చేయాలి అలా చూడ చెయాలండి నేను కంపల్సరిగా ఉమ్ థ్యాంక్ యూ అండి ధన్యవాదములు నేను అనుకుంటున్నా నా లైఫ్ లో అలా ఒకటి నచ్చుకుంటాా సైక్లింగ్ మీద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోని సైక్లింగ్ నిడుం అలా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాలి అక్కడక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకొని అక్కడక్కడనే వండుకొని డక్కని తిని మళ్ళ వాటిని ప్యాక్ చేసుకొని మళ్ళ ట్రావెలింగ్ లో ఉ
అబ్బా ఆ వీలు ఉండే దే హైలైట్ అండి మంచిగా అనిపిస్తుంది. టది కుటుంబం
ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ని వెళ్ళాలి ఎలా చేయాలని ఉన్నది. చూద్దామండి మన లక్ లో ఉంటే ఆ రోజు గూడా గ తొందరగా వస్తాయి కావాలన్నప్పుడు ఈ ఈ ఎండాకాలంలోనే అలా అలా ఎలాని కొండ ప్రాంత తలల వెళ్ళి అలా అలా కొండ ప్రాంతాలు అది వీళ్ళు అలా అలా ఎంజాయ్ చేచి రావాలి
అవునండి
సమయం దొరికినప్పుడు యూజ్ చేసుకోవాలండి
అవునండి
ఇవాళ రేపు బిజీ షెడ్యూల్లో అలాంటి సమయం దొరకడం చాలా అరుదుగా అయితుంది పో కాకపోతే మనం ప్రయత్నిద్దాం ఒకరు ఒక టూ త్రీ డేస్ ఇలా రెండు మూడు రోజులు ప్లాన్ ఏసుకొని కొని ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తోని వెళ్ళి కొంచెం కుటుంబానికి కూడా సమయం ఇచ్చినట్టు ఉంటది ఈ వర్కు ప్రెజర్ అంటే ఈ మొత్తం అందరితోను బిజీ లైఫ్ లో కొంచెం దూరం అయినట్టు కూడా ఉంటది మనసు ప్రశాంతంగా ఉంటది
అవునండి మనసు ప్రశాంతంగా ఉంటేనే మైండ్ ప్రశాంతంగా ఉంటది
ఉ
బ
సరే అండి మీరు కూడా ట్రై చెయ్యండి ఇలా వెళ్ళాలని అనుకుంటున్నాం కూడా ధన్యవాదములు
థ్యాంక్ యూ అండి ధన్యవాదములు సెలవు అండి ఇక
సెలవండి